హాయ్ అండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా. గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్ అండి. ఏం చేయలేదండి. సమ్మర్ గా మా చెట్టు కింద కూర్చొని ఉన్నా,
చల్లటి గాలి వస్తుంది. ఇంకా చెట్టు దగ్గర ఎన్ని ఏసీలు కూడా పని చేయవు అసలు
అవును.
కొంచెం దోమలు ఉండకపోతే చాలా కూల్ గా ఉంటుంది ఉంటుందండి పడుకోవచ్చు కూడా చెట్టు కింద.
నైట్ దోమలు నైట్ దోమలు ఉన్నాయండి నైట్ బయట పడుకోబుద్ధి కాట్లే ఎందుకంటే బయట నుంచి ఇప్పుడు సాగర్ కాలువ వస్తుంది.
ఆహా
పంటల సీజన్ కదా పంటలు క్రాప్ టైమ్ కటింగ్ టైమ్ కా కాలువ వస్తుంది బాగా పెద్ద దోమలు వస్తున్నాయి.
అదే అదే మంచిది కూడా కాదండి వాటి అవి కుడితే.
ఉ ఉ వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ మలేరియా డెంగ్యూ.
అవునండి అవును
పెట్రోల్ లవి కూడా వస్తుంటాయి.
ఇంతకు ముందు పాతకాలంలో అలా ఆరు బయట పడుకునే వాళ్ళు చ ఎండాకాలంలో చల్లటిగాలి వచ్చేది గాని ఇప్పుడు అన్ని దోమలు వీటి వల్ల ఇబ్బంది అవుతా ఉంది. పల్లెటూరులో కూడా పడుకోలేకపోతున్నారండి బయట దోమల వల్లని ఇంట్లోనే ఎవరింట్లో వాళ్ళే పడుకుంటూ పోతున్నారు.
ఇప్పుడు మెస్ డోర్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.
ఆ విలేజెస్ లో కూడా కదా ఎప్పుడో మనం సిటీలో ఆ సిటీలోనే చూస్తా ఉండేది కాని ఇంకా ఇప్పుడు విలేజెస్ కి కూడా మెస్ డోర్స్ మా దగ్గర అయితే కంపల్సరీ సరి మెస్డూర్ అండి ఎందుకంటే కోతులు చాలా ఉంటాయి.
ఉమ్ ఉమ్
ఇంకా మెస్ డోర్ అని తీయడం కూడా అలవాటు అయిపోయిందా కోతులకి ఇంకా లోపల నుండి బోల్ట్ పెట్టేసుకొని ఉండాలి.
మెస్ డోర్లు తెస్తున్నాయయా కోతులు.
అవునండి లాగుతున్నాయి.
ఎప్పటి నుంచి
చాలా రోజులు మేము చూసాం కదా మా దగ్గర వాటి కోసం అనే మెస్ డోర్స్ ఎన్ని డోర్లు ఉంటే అన్ని డోర్ మెస్ డోర్స్ పెట్టుకున్నాము ఆ వీటికి ఇక్కడ దిగొస్తుందిలే అనుకున్నాం స్టార్టింగ్ లో అవి చూసాయి చూసాయి చూసాయి మనుషు లాగానే లాగుతున్నాయి ఇంకా గ్రిప్ పట్టుకొని ఐ థింక్ ఇంకా మళ్ళీ లోపల నుండి గడి పెట్టుకునే విధంగా తయారు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇంకా బోల్ట్ పెట్టేసుకుంటే ఇంకా అవి లాగినా రాదు
ఊ
చాలా తెలివి బారుతున్నాయి
ఉ ఊ మా దగ్గర తక్కువలేండి ఎందుకంటే ఒక ఉండవున్నాయి మాకు అన్ని కోతులు ఉంటే మాకు ఇక్కడ మేము వెజటేబుల్స్ గానీ ఫ్రూట్స్ గానీ ఉండవు ఇక్కడ మా దగ్గర
అవునండి
అవును
మా దగ్గర కూడా ఉన్నాయి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గానీ ఏవి ఉంచావండి అసలు చింత చింత చెట్టు పైన చింతకాయ కోసం కూడా కాపలా ఉండాలి
చింతచేట్ల కోసం
పైన ఉన్న చింతకాయల్ని కూడా కొరికేసి పడేస్తాయి కొరికేసి పడేస్తాయి ఏవో ఒకటి రెండు కడుపు నిండా తినిపోయినా మాకేమైనా మీగిల్ చేస్తాయి కావచ్చు అనుకుంటాం గాని చెట్టు పైన ఉన్న కాయలన్నిటిని కొరికేసి ఊసేస్తాయి చెట్ కింద అంతా చెత్త చేసేస్తాయి వేస్ట్ చేస్ కోతులు వెజిటేబుల్స్ అవన్నీ వేస్తారు అత్తాయి వాళ్ళ ఇంట్లో కూడా గాని కోతులుంచట్లే కోతుల వల్ల అసలు ఏ పంట దక్కట్లేదండి
ఊ
మీ దగ్గర బెటరే ఇంక కోతులు అంతా లేనట్టున్నాయి ఆ ఇక్కడైతే అవి బ్యాచ్ల్ బ్యాచ్ అవి
అంటే నాకు తెలిసి నేను నేను కొన్ని చోట్ల చూశాను వాటిల్లో ఆ బ్యాచ్ లో మళ్ళీ లీడర్ కోతులు ఉంటాయి
అవునవును
మెయింటైన్ చేసే లీడర్ కోతులు రెండు ఉంటాయి అవి కూడా మేల్ ట్రూప్స్ ఉంటాయి మేల్ ట్రూప్
ఆహ
మేల్ అంటే అందులో వాటిలో వాటిల్లో కూడా డామినేషన్స్ ఉంటది ఫీమేల్ డామినేషన్ ఉంటది అందులో ఆ గుంపులో అదేంటంటే ఒక మేలు కోత వచ్చేసి ముందు ఉండి వాటినీ నడిపిస్తుంటది
అవునండి ఒకటి వస్తుంది వాటి వెనుక ఇంక మిగతా బ్యాచ్ గోర్ల మంద లాగానే వస్తాయావి కూడా
నేను చూ
పంటను అయితే ఉంచట్లే అదండి అసలు ఏ వేటిని అసలు మిర్చి కూడా మిర్చి వచ్చేప్పుడు చిన్నగా ఉంటుంది కదా వాటిని కూడా తుంచేస్తున్నాయి మిర్చి మిరుప మొక్కలని మా దగ్గర చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు రైతులుందరూ వదిలేస్తున్నారు ఇంకా పంటలు ఈ కోతులకు కోసం కాపలా ఉండలేక
ఊ
ఇంకా వేరే వేరే వేరే సిటీస్ కి వెళ్ళిపోవడము వేరే పనులు చూసుకు కోవడం అలా చేస్తున్నారు ఎంత అని కా పలా ఉంటారండి అసలు అవి చాలా విసిగిస్తున్నాయి
ఉమ్
మీ విలేజ్ లో ఇంకా అంతా మీరు ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటారు అనుకుంటా
మాది మాక్సిమం మా దగ్గర అంతేనండి మాది బాగా కుగ్రామంగా
ఉహు
ఉ మాకు టౌన్ అంటే టౌన్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కనుంచి ఎక్కడ నుంచి ఎక్స్పోర్టింగ్ అక్కడికి టౌన్ కి వెజిటేబుల్స్ ఏంటి హనీ ఏ నాచురల్ హనీ ఏంటి
కానీ నాచురల్ హనీ దొరకడం అయితే ఇప్పుడున్న సీజన్ లో
ఇంపాజిబుల్
హనీ అంటున్నారు ఆర్గానిక్ హనీ అంటున్నారు కాని పిల్లల కోసం తీసుకుందాం అన్నా కూడా కూడా నమ్మలేని రోజులు అయిపోయాయి
నాచురల్ అని ఆర్గానిక్ అని అవి కొంతమంది చేస్తున్నారు లే కానీ వాటిల్లో కూడా ఆ ఉండదండి ఇప్పుడు మీరు గమనించండి ఒక పల్లి నూనె వ చ్చసి మనం మార్కెట్ లో ఉంటే ఒక ఆయిల్ ప్యాకెట్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ సంథింగ్ పడుతుంది రియల్గా చెప్పాలంటే ఆ వన్ కేజీ పల్లిలేంత
ఉన్నట్టుందండి కాస్ట్ వన్ ఫిఫ్టీ వరకు హండ్రెడ్ ఉంటుంది అనుకుంటా అవును అవును అవును
మూడు లీటర్లు పల్లీలు వేస్తే కానీ ఒక లీటరు
అవునండి అవును మనం ఇప్పుడు త్రీ కేజెస్ పల్లీలు వేస్తే కనీసం మినిమం
అ మినిమం అట్లా ఒక
హలో
ఆ వినపడుతుాంది చెప్పండి
ఆస్ పోతుంది మధ్యలో
త్రీ లీటర్స్ చేస్తే త్రీ లీటర్స్ సీడ్స్ అవి చే పట్టిస్తే ఒక లీటర్
అంతే
మరి త్రీ లీటర్స్ ఇంటూ వన్ సిక్స్టీ ఎంత అండి ఫోర్ ఎయిటీ సంథింగ్ ఉంది
అవును ఫైవ్ హండ్రెడ్ అనుకుందాము కానీ మనకి వన్ సిక్స్టీ రూపీస్ లో కేజీ ఆయిల్ లీటర్ ఆయిల్ వస్తుంది
ఎట్లా
అదే కదా ఆ రీజన్ ఆ ఆ ఒక్క రీజన్ వలనే కదా ఇంత మంది మనుషుల ప్రాణాలు ఖరాబ అవుతున్నాయి హార్ట్ స్ట్రోక్ లని చిన్న చిన్న ఏజ్లలో రిఫైన్డ్ ఆయిల్ అసలు యూజ్ చేయకూడదు అంటున్నారండి
హ
రిఫైండ్ ఆయిల్ చాలా హెల్త్ పాడవుతుందంట
అవునవును
గాను గాడి ఇచ్చుకొని యూజ్ చేసుకోవడం చాలా బెటర్ అంటున్నారు డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తున్నారు రి అ మీరు ఎలా అండి ఆయిల్ మీరు గానుగాడించుకుంటారా
గానిక ఏం లేదండి మేము కూడా ఇక ఆయిల్ ప్యాకెట్లు తీసాం గానికంటే ఇక్కడ దగ్గరలో ఏమి లేదు
హ హ
ఇంక మాకు గ్రామం అయినా కానీ ఇక్కడ మిషనరీస్ కూడా ఏము ఉండవుగా
హ ఒక ఆయిల్ మాత్రం మీరు ఇంకా రిఫైన్డ్ యూజ్ చేస్తారు ఆల్మోస్ట్ అన్ని ఫ్రెష్ ఆర్గానిక్గా యూస్ చేస్త
ఆయిల్ అన్నా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ మాకు నెయ్యి ఉంటది కండి ఇంట్లో
నెయ్యి ఓకే ఓకే ఆహా నెయ్యి వంట వంటలకి కూడా నెయ్యి యూజ్ చేస్తారు
ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ
ఆహా
ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ వేస్తే అది ఫిఫ్టీ పర్సెంట్ ఇది నెయ్యి
అదే అదే అదే నెయ్యితోనే వంట వండుకోవాలంటున్నారు ఇప్పుడు డాక్టర్స్ నెయ్యితో బడ్ మంచిదని
హ
మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా పాలు నెయ్యి పెరుగు చాలా పుష్కలంగా దొరుకుతాయి అక్కడ
హ
ఇప్పుడు టూ టూ పాయింట్ టూ ఫైవ్ బాటిల్స్ రెండు తెచ్చేసుకున్నాం వాటి ఆ మల్కండి ఆ ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తీసుకొస్తారు మేము అంతే ఇంకా వాటిని మంచి వెయి చేని ఫ్రిజ లో దా పెట్టుకుని కావాల్సినంతా యూజ్ చేసుకుంటావు
అది మంచి
అవును ఘీ కూడా అంతే ఘీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటా మేమేమోన్గా
ఆ
కాకపోతే ఇంకా ఆయిల్స్ అవి రీఫైన్ కాకుండా గాన గాడించేవి ట్రై చేస్తున్నాం ఇప్పుడే అస్సలు హెల్త్ క అయితే మంచిది, కాదంట అండి మీరు గూడా అవి ట్రై చేయండి, గాను గాడించడం
మ్
సిటీ సిటీ లోను అట్లా ఒక త్రీ కేజెస్ వరకు ఒకసారి తీసుకుంటే టూ త్రీ మంత్స్ కంటే ఎక్కువే వస్త
వస్తుందలే కానండి ఇప్పుడు తిరి అక్క కూడా కొంచెం ఇప్పుడు గానుగ మిషనరీస్ లో వాళ్ళు కూడా అది ఒక మోసం లాగా చేస్తున్నారు
అంతేనా ఇంకా వాటి మీద అందరు అది మంచిది అది మంచిది అని వెళ్తా ఉంటే అక్కడ కూడా మె స్ సలు జరుగుతా ఉంటాయి ఇంకా అయ్యో ఇంక ఎలా అండి మనిషి
ఇంకె లేదు విలేజ్ లో విలేజ్ లోకి వెళ్తే ఇప్పుడు మనం కళ్ళ ముందు చేస్తారు కా ప్రత్యేకించి ఒక రోజుల్లో వెళ్ళి విలేజ్ లో
ఉమ్
ఆ వాళ్ళు ఆడిస్తుంటారు గదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుటికప్పుడు రా మెటీరియల్ అది చేసేసి రాలో తీసుకుంటే తప్ప అది తిప్పుతుంటే మనం దగ్గరుండి మన కళ్ళ ముందు వడపోస్తారు గదా
అదేంటండి అట్లా గానగాడించడం గాదా
మ్ గానుగాడించడం కాదు అది వేరే ప్రాసెస్ తిప్పేసి మనం ముందు కర్ర పెట్టి
ఉ హు
ఎద్దుతో తిప్పుతారు
ఓకే ఓకే ఓకే ఆహా
ఉ
ఇంకా అట్లానేనా తెచ్చుకోవచ్చు సో ఇంకా అది కొంచెం నమ్మకం అనుకుంటే అవైనా యూజ్ చేయొచ్చు గానీ రీఫైండ్ అంటే అసలు
మన విలేజెస్ లో మాదిరిగా రోల్స్ ఉంటాయి గదా రోల్లు రోకలు అ అట్లా పెట్టేసి అది అది తిప్పుతా ఉంటే దాని కింద నుంచి అది ఆయిల్ వస్తది
ఆహా
అది ఇంకా బెస్ట్ ఆప్షన్
ఉర్ దియొచ్చా
కొంతమంది కొన్ని చోట్ల ఇప్పుడు కార్నా ఆయిల్స్ ఉన్నాయి కదండి
ఉ ఉ
మ్ అవి గూడా తీస్తున్నారంట
ఆహా
మ మేజ్ అంటారు గదా మేజ్ తెలుసుకదా మీకు అవి ఆయిల్స్ గూడా వస్తున్నాయి
అదే
అ మన దగ్గర పాపులారిటీ లేవు అవి అరబ్బు కంట్రీస్ ఇ లో మేజాయిల్స్ అనేవి ఉంటాయి మ్
ఎంతైనా ఇప్పుడు సిటీతో పోల్చుకుంటే మనకు పల్లెటూరు వాతావరణమే చాలా బెటర్ స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది మనకి అక్కడ సిటీలో అయితే ఎంత పొల్యూటెడ్ అయి ఎంత గాలి పీల్చుకున్నా ఆక్సిజన్ ఎంత పొల్యూటెడ్ అయిపోయింది సిటీలో
అవునండి
రీజన్ హెల్త్ పాడవడానికి
ఓకే ఓకే అండి ఓకే థ్యాంక్ యూ